ఏండి అయిపోయిందా నీ వర్క్
ఆ
అయిపోయిందండి ఏం చూస్తున్నాయండి మీ బెస్టీటీస్
మా బెస్ట్ ఆ గుంతలు తొగి పడుకున్నాయండి వాటర్ లో
అవునా ఆ వాటర్ మళ్ళీ ఎవరు యూజ్ చేయరా అండి అక్కడ
లేదండి ఎవరు యూస్ చేయరు అవి ముందే గలీజుగా ఎవరు యూస్ చేయరు తెస్తర
మరి గలీరు మీద వాటిలోకి మీరు ఎలా పంపించారండి మీ బెస్టీస్ ని అవంతే అండి అవిడ వెళ్ళిపోతాయి ఓకే మళ్ళీ ఇంటికెళ్ళాక మళ్ళీ ఎప్పుడైనా మీరు వాష్ చేస్తారా వాటిని దానికి ఇస్ చేస్తామండి ఎన్ని ఉన్నాయి అండి మొత్తం మీకూ త్రీ ఉన్నాయా ఫోర ఉన్నాయా
ఈ
బర్రెలు మూడు ఉన్నాయిండి ఆవులు నాలుగు ఉన్నాయి మా అయితే మీరు బాగా రిచ్ అండి అన్ని పెట్టుకున్నారు ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఏడు ఉన్నాయి మీకు మొత్తము ఏడ్ బెస్ట్ అవండి అవి నాకేం బెస్ట్ ఇస్ కాదండి బర్రెలే బెస్ట్ ఇస్ ఓకే బర్రెలే బెస్ట్సు అ ఇంగోట్ కాదు కా ఇ చెరలో పోయినప్పుడు చెరలో కూడా దిగుతాయి అండి అంటే మ బాగా నిప కదా చూడ్డానికివంతా అదే అండి ఆ ఏదో చెప్పదం అని మర్చిపోయాను నేను ఎందుకు మీకు ఆవులు అంటే ఇష్టం లేద ఎందుకు అవ్వులు బెస్టీస్ కాదా అలాగా మా నాన్న ఎప్పుడు దీనిలోనే పంపిస్తాడు నాతో పట్టు మీరు అవి క్లోజ్ ఫ్రెండ్స్ కదా అందుకే
అదే కదా
అంటే ఇందులో ఒకదాని పట్టుకుంటే రెండు వస్తాయి మిగా అవి కి అందుకే మిమ్మల్ని కష్టం ఉమ్ చెప్పండి చెప్పండి అవ అయితే
రెండు పట్కుంటే మిగతా రెండు వస్తాయి అందుకు
దాపి అంటే మీరు నా కూతురు ఎక్కువ కష్ట ఇష్టపడకూడదు అనేసి అలా పంపిస్తుండొచ్చు మీ నాన్నకి మీరుంటే బాగా ఇష్టం అనుకుంటా మీ చిన్నన్న ఏం చేస్తున్నారండి
మ చిన్నన్నయ్య షెడ్డు వైపిస్తున్నాడండి ఆడ పని చేస్తున్నాడు
అవునా పెద్దన్న
మా పెద్దన్నయ్య చిన్న కూతురికి బాలేదు హాస్పటల్లో అంటే అమ్మాయిని ఈ రోజు డిశ్చార్జ్ చేస్తారంట వెళ్ళినాడండి
అవునా ఏం బాలేదండి ఏం హెల్త్ ఇష్యూ
నార్మల్ ఫీవరే అండి కానీ ఫోర్ డేస్ పెట్టుకున్నారు వాళ్ళు
అయ్యో చిన్నపిల్లనా అందుకే డేస్ పెద్దళ్ళ అయితే తట్టుకుంటారు చిన్నపిల్లలు ఏమొచ్చిన తట్టుకోలేరు కదా అందుకే అంత రోజులు పట్టింటది
నిన్న లేక మొన్న నైట్ మేము వెళ్ళినామండి తెల్లరక్తగణాలు లేవన్నారంట బా పెరిగినయి ఎగురుతుందీ తిరుగుతుంది కొడుతుంది వాళ్ళ నాన్న అయితే బా ఫోన్ చేసి రా డాడీ నువ్వు ఓ అంటుంది బాగా అయినా వాళ్ళు ఏమి అంటే ప అంటే ఇది ఆరోగ్య శ్రీ.
ఆరోగ్య శ్రీ కింద అంట అందుకనే వాళ్ళకు డబ్బులు పడే వరకు వాళ్ళు పెట్టుకుంటారు. ఓకే అండి.
అవును తెల్సా ఏంది మొన్న లిఫ్ట్ ఎక్కినానా హాస్పిటల్ పోయినప్పుడు కరెంట్ పోయింది.
అయ్యో
చూసుకో అంటే ముందే కరెంట్ పోయింది. కరెంట్ వచ్చిందని చెప్పేసి నేను లిఫ్ట్ ఆన్ చేశిన లి ప్ట్ ఎక్కినా.
హ్
లిఫ్ట్ ఎక్కిన తర్వాత డోర్స్ ఓపెన్ కాలే, కిందికి పోలే, పైకి పోలే ఎ ఎక్కడ పోలేది కొద్దిసేపు ఇంగా అయిపోయిందిరా నా పని అనుకున్నా నేను.
ప్పి మళ్ళ ఎలా తెలిసింది మీరు ఒకటే ఉన్నరా లిఫ్ట్ లో.
ఆ నేనొక్కడు ఉన్న ఎవ్వరు లేరు. మళ్ళీ మా అన్నకు ఫోన్ చేసి ఇట్లా అయ్యింది అంటే మళ్ళీ మాన్న పైకి పాపను ఎత్తుకొని వచ్చిననాడు మళ్ళ వస్తనే కరెంట్ వచ్చింది ఓపెన్ అయిపోయింది అది. అసలు కొద్దిసేపు భయపడినా చూడు.
ఇక్కడ ఒకసారి నేనొకటె ఎళ్ళా అనమాట కిందికి వాటర్ బాటిల్ కోసం. దేనికో వెళ్ళినా. నేను ఏమనుకున్నా ప్రెస్ చేసానులే అనుకున్నా. బట్ ప్రెస్ చేయలేదు, ప్రెస్ చేయలేదు మొత్తం అట్లనే ఉంటే ఎంప్రెస్ చేయకుండా అది క్లోజ్ అయిపోయి, లైట్స్ ఆఫ్ అయిపోతాయి కదా. ఆఫ్ అయిపోయింది, నేను ఫుల్ బయపడినాను. అయ్యో ఏంట్రా అని ఒక హాట్ లాగా జిక్ అనింది అనమాట హాట్ లో. కింద మళ్ళీ ఓపెన్ చేసి చూస్తే ప్రెస్ చూస్తే గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉన్నా. ఓ ఏమోలే అనేసి సర్లే అనేసి ఇంకొకసారి ఇదొక ఇన్సిడెంటా. అంటే మనము ప్రెస్ చేసినం అనుకొని మర్చిపోయినము. ఫుల్ హాట్ ఇట్లా లైట్స్ ఆఫ్ అవ్వగానే భయం వేసేసిందనమాట ఇంగా. మళ్ళీ ఇంకొకసారి ఏం చేశినా ప్రెస్ చేశిన థర్డ్ ఫ్లోర్ కెళ్ళి ప్రెస్ చేసిన అనుకుంట నేను అది ఓపెన్ అయింది. నేను థర్డ్ ఫ్లోరే కదనిచెప్పేసి కామ్గా నిల్చున్నా మళ్ళ క్లోజ్ అయిపోయింది. పైకి పో కిపోవట్లేదు, కిందికిపోవట్లేదు లైట్ అయిపో లైట్ ఆఫ్ అయిపోయింది. మేము ఎమను కున్న అమ్మ కరెంట్ పోయిందేమో అనేసి వెంటనే గబగబా ఇట్ల నొక్కుతన్నా ఓపెన్ అయిపోయింది. ఓపెన్ అయిపోయింది పరిగెత్తుకుంటే పైకి వచ్చినా అనమాట. ఇవంతా నాకు ఎప్పుడు ఎప్పుడో ఒకసారి ఆలోచించినప్పుడు గుర్తుకు వచ్చింది. ఓ ఇలా చేసానా అని అప్పుడు రియలైజ్ అయి నానేను
హ
మొన్న రీసెంట్గా ఏం జరిగిందంటే ఫిఫ్త్ ఫ్లోర్ నుంచి త్రీ మెంబర్స్ అమ్మాయిలు వచ్చారనమాట ఆ లిఫ్ట్ లో ఉన్నా రు నేను ఉన్ను మా ఫ్రెండ్స్ మొత్తం ఫోర్ మెంబర్స్ ఫోర్త్ ఫ్లోర్ అనమాట. ప్రెస్ చేసినాము, ఎక్కినం కిందకి ఎళ్తున్నము. మార్నింగ్ నైన్ ఓ క్లాక్ ఎగ్జాక్ట్ నైన్ టు అయితుంది టైము కిందికి ఎళ్తుంటే కరెక్ట్ ఇంగా ఇంగా ఎళ్లి పోతాం ఒక టూ సెకండ్స్ ఉంటే అనంగా కరెంట్ పోయింది. కరెంట్ పోయింది మేం అంతా ఫుల్ దాన్ని అంటే వెయిట్ తక్కువ ఉంటే ఓపెన్ అయిపోద్ది అంటా. ఎక్కడైతే దగ్గర ఉందో ఆ ఫ్లోర్ లో ఓపెన్ అయితుందంట డోరు. మేము ఇంత మంది హెవీ హెవీగా మొత్తం సెవెన్ మెంబర్స్ ఉన్నాము. ఎలా ఓపెన్ అవుతుంది గ్యాప్ లేదు భయం వేస్తాంది బ్రీత్ అనట్లేదు మా ఫ్రెండ్స్ అందరు భయపడుతున్నారు నాకు భయమై భయ వేస్తుందిరా అంటున్నారు ఫుల్లి కళ్ళ నిండి నీళ్పెట్టుకుంటున్నారు ఇంకా శివారింగ్ అయిపోయింది ఇంగా అంద అరుస్తున్నాము అ ఈ ఎవరైనా ఉన్నారా ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి గట్ ట్టి అరుస్తున్నాము మళ్ళీ ఎవరో విని అంకుల్ని పిలుచుకొస్తాను హాస్టల్ అంకుల్ని ఓ అది నేను మేముడ డోర్ ఓపెన్ చేసి ఇట్లా పీక్కుతుంటే అది గోడ కనిపిస్తుంది బయట గోడనిప్ పించాలకు ఇంకా భయం వేసింది మాకు
అవునులే
అన్నా ఉంటే వాళ్ళని కోచ్ గోడ కనిపిస్తా ఎలా అండి సగం గోడ కనిపిస్త సగం ఏం కనిపిస్తలేదు అయి పంజల ఇం అనుకొని ఇంకా హార్ట్ ఫుల్ కొట్టేసుకుంటుంది మల్ల అంకులు వచ్చి ఓపెన్ చేసినన్నారు ఓపెన్ చేస్తే ఇగ త్రీ స్టెప్స్ ఇంత దూరంలో ఉన్నమ్ అంతే త్రీ ఏ త్రీ స్టెప్స్ మళ్ళీ ఓపెన్ చేస్తే అరిచి కింద దూకినాం అనమాట స్కేరీ అండి బాబాయ్ ఫుల్ చాలా భయపడ్నాం అనమాట ఇంక అప్పటి నుండి సింగల్ గా రాలంటే భయం వేస్తుంది చెప్పలేసి వెళ్తారు ఆ ఫ్రెండ్కి ఏ కరెంటట్ పోతే ఒకవే నేను ఇట్లో ఉంటాను చూసుకోని ర వచ్చ అని చెప్పేసి చెప్పేసి కూర్చున్నాము మేము ఇంకా ఒక్కరు పోరు అలాగా ఎప్పుడైనా తోడన్నా ఉంటే ఏం కాదు తోడు లేకుడా చాలాసేపు అలానే ఉంటే ఏమయిపోయది భయంకే పోతాం మనం ఇంకా
అదే కదా అసలు నా కూడా ఎంత భయం చేసింది ఫస్ట్ టైం నేనయితే నా
ఉమ్ అదే గోడ కకనిపించ కాని పించగానే ఇంక భయం వేసిందండి బాబోయ్ చాలా హాట్ కట్టేస్కన్సింది మళ్ళీ కాసేపటికి ఏమనిపించిందంటే నేను ఒకటే కాదుతు కద ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కదా ఏం కాదులేని ధైర్యంగా ఉన్నా మళ్ళీ కొంచెం సేపటికి ఇప్పుడు మనల్ని ఒకట ఏమంటే ఎక్కువ భయపడాలి మనతో పాడు చాలా మంది ఉన్నారు కదా అ చాలా భయం అనిపించిందండి బాబోయ ఆ లిఫ్ట్ తో ఇదే భయం ఇంకొకసారి ఒక ఒక అమ్మాయి అయితే ఒకటే ఉందంట టూ అవర్స్ లిఫ్ట్ లోనే ఆగిపోయిందంటా టూ అవర్స్
వార్ని
ఏట్లా ఉంది ఏమో గాని నాకు భయం వేసేసిందమ్మ నాకు ఫైవ్ మినిట్స్కి ఇంక ప్రాణం పోయినంత పని అయింది అ ఇకేంటండి
ఉందండీ
చెప్పాలంటడి మీరే ఏమున్నాయి ఏం లేదు మామూలులే ఇంకా ఆ ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తని తెలుస్తుందబ్బా అనేసి ఎంత భయ ఉంది మనలో అనేసి
రా
అయినా వీళ్ళు కూడా లిఫ్ట్ ఉన్నప్పుడు ఇది పవర్ బ్యాకప్ పెట్టాలె లి వెంటనే లేకపోతే ఇబ్బంది అవుతది
లేద టే ఏంది టూ అవర్ ఒసారి కరెంటే ఉండదు అసలు ఎక్కిన తర్వాత కరెంట్ పోయితే ఏం పరిస్థితి ఛాన్స్ లేదు
అదే కదా భయం ఇస్తది ఆ భయంతోనే ప్రాణాలు పోతాయి అదే ఇప్పుడు అది ఏమని అవుతదా అవుతుందా అవుతదా అనే దాంతోనే మనం వెళ్ళిపోతాం అనమాట
ఆ
ఇంకేంటండి
చాలాండి
బాయ్స్ హాస్టల్ లో అయితే చాలా మంది ఎక్కేస్తున్నారాంట ఒకటే సారి అది పైన నుంచి కిందకి వచ్చస్తుంది ఒకేసారి లిఫ్ట్ పైన ఫ్లోర్ నుంచి కింద ఫ్లోర్ కి ఆ నేను షాక్ అలా ఎలా వస్తదబ్బా అనేసి అంత బరువు ఉన్నారు వాళ్ళు కిందికి దిగిందంట ఒకటేసారి
ఆ
అఓ అంటే ఇ ఇంతమంది మాక్స్ అని ఉంటారు కదా అందులో అదే ఉంటాయి బట్ అబ్బాయిలు తెలుసు కదా ఎక్కువ మంది ఎక్కిన కూడా వెయిట్ ఎక్కువ ఉంటాయి ఉంటారు కదా అందుకేమన్న అలా ఏమో ఆయన ఓనర్ చెప్తున్నాడు ఇలో నాకైతే నవ్వు వస్తుంది అయ్యో అంత బరువు ఉన్నారా వీళ్ళు అనేసి ఊ ఇంకేంటండి
చెప్పాలండి ఇంకా ఏం చేస్తున్నారు మీ ఫ్రెండ్స్
మా ఫ్రెండ్స్ ఒక అమ్మాయి ఆఫీస్ కు వెళ్ళింది ఇంకొక అమ్మాయి ట్రైనింగ్ ఉంటే ఆమెకు ట్రైనింగ్ క్లాస్ వింటుంది ఏదో టాస్క్ ఇచ్చింటే చేస్తుంది
ఆ
అ హ్మ్
మీరు ఒకటేనా ఇప్పుడు
హ్మ్ నేను ఒకటే అండి ఖాళీ ఇంకో అమ్మాయి ఇంటికెళ్ళింది ఎప్పుడు వస్తదో తెలీదు అన్నమాట ఇంకా ఆఆ అమ్మాయి రెంట్ కడతాది ఇంట్లో ఉంటది ఎందుకు కడతాదో అర్థం కాదు ఆ పిల్ల
సరిపోయింది
ఆ కడతది వెళ్ళిపోతుంది కరెక్ట్ మళ్ళి రెంట్ కట్టే టైంకి వస్తాది ఒక రెండు రోజులు ఉంటది మళ్ళా క కడ్తాది మళ్ళీ వారం ఉంటాది మళ్ళా పోతాది ఎందుకు కడతారో తెలీదు ఎందుకు పోతారో తెలీదు అండి వీళ్ళు
మానమైతే రెంటుకి న్యాయం చేస్తాం
హ్మ్ నేనైతే అమ్మ అస్సలు చాలా న్యా న్యాయం చేస్తా అసలు
అ
అయినా నేను కూడా అప్పుడు ఒక ఫిఫ్టీన్ డేస్ ఏమో ఇంటికెళ్ళింటాను అబ స్టార్ట్ టింగ్ అనుకుంటా ఆ ఆ హ్మ్ సరే అండి మరి బాయ్
ఆ సరే అండి